హా నమస్కారం అండి
ఏం చేస్తున్నారండి అండి బిజీగా ఉన్నారా ఫ్రీగా ఉన్నారా ఓకే అవునా ఉం మీకు ఏం ఫుడ్ అంటే ఇష్టమండి లేకపోతే ఇంట్లో చేసేదా లేకపోతే బయట చేసే సేదే అలాగ
బయట చేస్తే
అ ఓకే బయట ఏమి ఇష్టం లైక్ బిర్యానియా అలా ఏమి ఇష్టం బిర్యానీలో టైప్స్ ఉంటాయి కదా ఏది ఇష్టం మీకు చికెన్ బిర్యానీ ఓకే మీకు చికెన్ అంటే చాలా ఇష్టం అనుకుంట ఆ చికెన్ బిర్యాణి తింటారా బయటికి వెళ్ళ వెళ్ళినప్పుడు డైలీ చికెన్ బిర్యానీ తింటే హెల్త్ పాడ్ తుంది కదండి
అవునండి కానీ ఇష్టం కధ
అంతే ఏం చేస్తాం ఇష్టం ఉండేదాని వా రూపం కద ఇంకా ఇంట్లో ఫుడ్ అంతగా చేయరా మీరు తినరా ఇష్టంగా ఓకే బయట ఫుడ్ అంటేనే ఇష్టం అని తెలుసు ఉం పానీపూరి గోభి మంచూరియా అలా
పరు సను
పానీపూరియా
అవు
ఉం నాకు పానీపూరి అంటే అంతేమి ఇష్టం లేదు కానీ ఏదో ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు అలా బయటికి వెళ్ళినప్పుడు తింటాం అంతే ఇ
తతి ఎంత ఉ ప
ఓ వారానికి వెళ్ ఖచ్చితంగా వెళ్తారు బయట ఫుడ్ తినాలేండి కొంచెం బాగా పీస్ఫుల్ గా ఉంటుంది అట్లా వెళ్ళి బయటికి వెళ్ళి తింటే
అవును
అ
మీరేం చేస్తున్నారండి
నాకు బయట ఫుడ్ ఏమి ఇష్టం అంటే నాకు చికెన్ కబాబ్ చాలా ఇష్టమండి చికెన్ లో చికెన్ కబాబ్ అం చికెన్ బిర్యానీ అంటే ఇంగ నా ప్రాణం చాలా ఇష్టం మీరు కూడా మటన్ ఫిష్ తింటారా మీరు సేమ్ నాకు కూడా మటన్ ఫిష్ అంటే అస్సలు నచ్చదండి ఎందుకో తినలేకపోతా ట్రై చేసినా కాని తింటా మనుకున్నాను కానీ తినలేకపోయినా
అదేడి
ఓ ఇంకా మీరు స్కూల్ లో బాగా ఫ్రెండ్స్ తో ఉంటారా లేకపోతే లోన్లీగా మీరు ఒక్కటే టైం స్పెండ్ చేస్తారా
మేము ఒక్కటే టైం స్పెండ్ చేస్తాండి.
కో నచ్చదా ఉండడం ఓకే మీరు. మీ టైమ్ ని మాత్రమే స్పెండ్ చేస్తారన్నమాట.
మీ ఎక్కడికేళ్ళలనిపిస్తాదండి. ఎక్కడికి వెళ్ళాలండి
పుల్స్ కి, అలా వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలంటే చాలా ఇష్టం అండి. మీకు?
నాకా ఊరికి పోలంటే చానా ఇస్ ష్టం అవును.
విలేజ్ అంటే బాగా ఇష్టం అని తెలుస్తాం. టౌన్ లో ఉండడం ఇష్టం లేదా మీకు అంతగా? హౌన్లేండి విలేజ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే పచ్చని చెట్లు, అందరు బాగుంటారు విలేజ్ లో ఫ్రెండ్లీగా కదా? మీకు ఎలా అనిపిస్తది? అలా ఉంటే బాగుంది అనిపిస్తద.
చాన బాగుంటుందండి
మీరేప్పుడైనా వెళ్ళారా?
చాన తుర్లు వెళ్లి డి
ఎట్లా ఎంజాయ్ చేస్తరు వెళ్ళినప్
ఇంటికి పోతానే అమ్మమ్మ ది. అమ్మమ్మ ఏంటే కజ్జికాయలు, కుడాలు అన్ని బాగా చేసి పెడుతుంది. రాత్రిపూట్ల అయితే మిద్దెక్కి బా హాయిగా పనుకుంటామండి సల్లగ్గాలొస్తుంది.
ఓ ఫ్రెష్ ఎయిర్ కోసం అక్కడే ఉండాల అనుకుంటున్నారు మీరు.
అవునండి తిరుపతి పక్కన
ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?
మా ఎక్స్పీరియన్స్ అయితే అందగా.
ఓ ఎలా అనిపించింది. రష్ ఇంగా మళ్ళీ, మళ్ళీ వెళ్ళాల అనిపించిందా లేకపోతే? అంటే చానా జనం ఉంటారు కదా? ఎప్పుడు వెళ్లిన అసలు జనాలే ఉంటారు. ఫ్రీగా మాత్రం మనం దర్శనమే చేసుకోలేం కదాం.
అవున ద దొబ్బేసుకుంటా అ
ఆ కానీ ఫేమస్ టెంపుల్ కదా! మన ఆంధ్రాలో, తెలిని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. ఇంకా షిరిడికి వెళ్లారా?
షిరిడికి వెళ్దామండి ఒక్క కుతురేమో
ఉ అ అక్కడ ఎలా ఉంటుంది?
అక్కడ చనా బాగుందండి, ఈజీ దర్శనం చేసు .
ఓ ఎన్నీసార్లు వెళ్ళారు మీరు? ఒక్కసారి వెళ్ళారా ఫ్రెండ్స్తో వెళ్ళారా, లేకపోతే ఫ్యామిలీ. ఫ్యామిలీతో వెళ్లాను. మేము ఒకసారి వెళ్ళమండి షిరిడికి. ఇక్కడ వెళ్ళడానికే రెండు రోజులు పడుతుంది కదా? ఆ ఒక డే వన్ నైట్ అంతా ట్రైన్ లో ప్రయాణిస్తం. ఇంకొక రోజంతా దర్శనం చేసుకుంటాం ఇంకా, కా టైం అయిపోతు ఉంటాది.
ట్రైన్ లో జర్నీ చేస్తే బాగుంటుంది .
అవునా? మీకు ట్రైన్ జర్నీ అంటే ఇష్టమండి.
అవునండి మీరు ఎప్పుడు వెళ్ళలేదా
ట్రైన్ లో చనా సార్లు బెటర్ బస్ జర్నీ బస్ జర్నీ కన్నా ట్రైన్ జర్నీ చానా బె బాగుంటుంది
బస్ బస్ లో అయితే వాంటింగ్ వస్తుంది
అవును అవ్ ఎందుకో చాలా మందికి పడదు అసలు బస్ అన్ టేనే అలర్జీ నాకు కూడా అంటే ట్రైన్ అన్ టేనే ట్రైన్ జర్నీ బాగా అన్ని చెట్లు అన్ని చూసుకుంటా విండో సైడ్ కూర్చొని ఇంకా సాంగ్స్ వింటూ వెళ్తే కుస్కొని ఎంజాయ్ చేయొచ్చు
వును ఉనండి మాకు అంతే చనా ఇష్టం
ఓ ఎక్కడెక్కడికి వెళ్ళారు ట్రైన్ లో
తిరుపతికి ఎళ్లం షిరిడికి ఎళ్ళం కాలాశ్రీ ఎల్లం అన్ని ఊళ్ళకి చానాతూర్లే వెళ్ళామండి
ట్రైన్ లోనే ఎక్కువ ట్రైన్ లో జర్నీ చేస్తారు మీరు
అవును
ఆ కాళహస్తి ఏ టెమ్ ఎవరు ఏ ఏ గోడ్ ఉంటారు శివుడు శివడా ఎలా అనిపించింది అక్కడికి వెళ్ళడం
చానా పీస్ఫుల్ గా ఉంది అక్కడకి వెళ్లి సామ్
ఆ ఓనా ఎందుకు వెళ్తారండి కాళహస్తి కి
స్వామిని దర్శించుకునేకి
ఓ నేను వెళ్ళలేదండి కళహస్తి ఇలా షిరిడికి వెళ్ళాను తిరుపతికి వెళ్ళాను. అంతే ఇంకా ఫ్యూచర్ లో ఏమన్నా అట్లా వెళ్ళాలంటే రిసార్స్టు వాటర్ ఫల్సు అలా వెళ్ళాలనుకుంటమ్ కాాని అవి జరగదు ఫ్రెండ్స్ తో ఎక్కడికి వెళ్ళలేదనండి
ఫ్రెండ్స్ తో వెళ్ళాలే అండి ఎప్పుడు
మీకు ఎంతమంది
మనకు ఒక పది మంది ఉన్నారండి ఫ్రెండ్సు
క్లోజ్ ఫ్రెండ్స్ అండి గ్యాంగ్ కాదు ఒకరేనా అంతే లేండి ఎంతమంది ఉన్నా ఒకరు ఉంటే చాలు.
సో ఎంజాయ్ చేయాలండి వునండి మీకేంతమంది ఫ్రెండ్సు.
నాకు ఒకరు ఇద్దరు ఉంటారు
పేరు
ఆ వాళ్ళ పేర్లు ఎందుకులేండి కొంచెం బాగానే క్లోజు పర్వాలా నాకు వాళ్ళతో ఉంటే బాగానే అనిపిస్త్ తది బాగా టైమ్ స్పెండ్ చేస్తాం ఇంకా మేమ్ కాలేజ్ లో ఉన్నప్పుడైతే తే బైటకి వెళ్ళలే వాళ్ళం మా ఫ్రెండ్స్ తో కలిసి టీ తాగడానికి ఇలా బయట చేయడానికి చ్ చానా ఎంజాయ్ చేసే వాళ్ళం అండి కాలేజ్ డేస్ ఇప్పుడు ఇవన్నీ లేదు టైమ్ అంతా ఎలాగో అలాగ అయిపోతుంది మది ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ వచ్చింది కదాండి ఒక ఇదాని ఇసుమళ్ళ బర గొడవ జరుగుతంది
అవునండి
ఈ గొడవ వల్ల మనకి గ్యాస్ షార్టేజ్ అవుతంది తర్వాత వచ్చి పెట్రోల్ దొరకడం లేదు
అవునండి మేము గ్యాస్ బుక్ చేసింది ఇరవై రోజులైనా రాలేదు
ఆ చాలా బాధపడుతాం ఇంగా మా సైడ్ అయితే కొన్ని షాప్స్ అన్ని మూసేసారు ఆ నీకు అలాగే అందరి అందరి చోట ఓపన్ చేస్తే ఇంకా కట్లే క కట్టెలతో చేస్తున్నారు ఇంకా హోమ్లీ ట్రెడిషన్స్ కి ముందు ట్రెడిషన్స్ కొచ్చేస్తున్నాం అంతకు ముందు అలాగే చేసేవాలు
అవును ఇప్పులో పల్లెల్లో కూడా అట్లా చేస్తున్నారు
ఆ అదే మంచి ఫుడ్ అలా చేయడం వల్ల ఆ ఫుడ్ తింటే మనకి ఏం రోగాలు రాకుండా ఉంటాయి.
అవును
ఇలా గ్యాస్ కొంతమంది హోటల్లో ఇంక తినడం ఇలా పానిపూరి కూడా ఎక్కువ తినకూడదండి వార రెండు వారాలకు ఓసారి అలా తినండి.
అవునండి మేమట్లే తింటాం వారానికి ఒక్కతూరే తింటాం
ఫుల్ కదా ఎక్కువ తినకూడదు ఫాస్ట్ ఫుడ్ గోబీ నూడిల్స్ తినారా మీరు ఓసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది గోబి నూడిల్స్ చికెన్ కబాబ్ అంటే ఇంగా దానికి మించి ఏది ఉండదు
మీరు ఎప్పుడైనా పవిత్ర మాల్కి ఎళ్ళారా
ఆ వెళ్ళామండి మి అక్కడ అన్నీ బాగుంటాయి కదా కొనుక్కోడానికి ఎప్పుడైనా బయటికి వెళ్తే ఇంకా అక్కడ ఖచ్చితంగా వెళ్తా నేను వెళ్ళి అన్ని కొన్నిసార్లు ఏంటివన్నా కొనుక్కోవాలన్నా అక్కడ అన్ని దొరుకుతాయి కదా సో ఇంగా తీసుకోడానికి ఖచ్చితంగా అక్కడికే వెళ్తాం ఇంక కొన్ని చోట్లకు వెళ్ళామంటే అక్కడ దొరకవు మూవీస్ కి వెళ్ళారా మీరు
ఆ ఎల్లామ్ మేమ్ సంక్రాంతికి ఉన్నాం వెళ్లాం ఇంకా చానా కే వెళ్లాం
సంక్రాంతికి వస్తున్నాం బా కామెడీ ఫిల్మ్ గదా ఎంజాయ్ చేస్
చానా ఏంజాయ్ చేసేసినండి
ఓ ఏ ఎవరు ఎవరు యాక్టింగ్ నచ్చింది మీకు ఎవరు యాక్టింగ్ నచ్చింది మీకు
బాగ్య చిన్నపిల్లోందే అండి
ఆ చాలా కామిడీగా ఉంది కదా చిన్న పిల్లలు నాకు కూడా చూసాను బానే అనిపించింది నాకు పర్వాలేదు మరీ అంత తీసేసేలాగ లేదు సినిమా
ఉమ్ బాగా అనిపించింది ఇట్స్ గుడ్ మూవీ తర్వాత వెళ్ళాలేదా తర్వాత వెళ్ళలే పుష్ప టూ కి వెళ్ళా మళ్లి
పెద్ద పెద్ద సినిమాలకే వెళ్ళారు మీరు ఆ ధన్యవాదములండి మీ సమయాన్ని అందజేసి మాతో టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ